బాగున్నా
బాగున్నా నువ్వు
ఉ బాగున్నాను తిన్నావా
ఉ తిన్నాను మీరు
ఆ త తిన్నాను, తిన్నాను ఉ ఏం చేస్తున్నారండి మీకు భారతదేశం అంటే ఇష్టమేనా,
అ ఇష్టంమె భారతదేశంలో పుట్టాం కదా ఇంకా ఇష్టం లేక ఎలా ఉంటామండీ,
అంటే చాలా మంది భారతదేశంలో పుట్టినప్పటికీ వాళ్ళకి భారతదేశం ఇష్టం ఉండదు కదా అని
అంటే వాళ్ళకి భారతదేశం గొప్పదనం తెలియక
అట్లనే అంటారా,
ఉ అది
మీకు భారతదేశంలో ఏ పాట్ ఇష్టం అండి అంటే సౌత్ ఇండియానా, నార్త్ ఇండియానా ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియానా
ఆ మా నేను సౌత్ అంటే సౌత్ లో ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి సౌత్ ఇష్టం
సౌత్ ఈస్ట్ అమ్మా అంటే మీకు ఇండియాలో మిగతా పార్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలన్న, ఇంకా ఎమనా ఉంద, ఇండియా కానీ ఒక ప్లాన్ గాని ఏమన్నా,
చాలా ఉంది నా స్టడీస్ అనేకపోతే మొత్తం ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి.
అవునండి ఓకే బాయ్ బస్ చాల ఎపోతే బై కారా బై బైకా
బైక్ అయితే ఇంకా బాగుంటది బైక్ అయితే చాలా బాగుంటది ఉంటంది చెప్పు
అవునా ఉ నేసున్నాయి లే బాగుంటుంది ఇండియా అసలు ఇండియాలో కూడా చాలా ఏంషన్ మాక్క ఉందండి. అంటే ఇప్పుడు చూడండి మీరే చూస్తుంటే ఇండియా కోసం చనా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. ఎన్నో రకాల కల్చర్స్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుందండి నాకు అంటే వాళ్ళు ఒక్కొక్క కల్చర్ ఇప్పుడు సౌత్ ఇండియానే తీసుకు, కొండి మీకు సౌత్ ఇండియా ఇష్టం అని చెప్పారు కదా, మీరు సౌత్ ఇండియాలో ఎక్కడండి ప్రాపర్
ప్రోపర్ అనంతపూర్
ఓకే సో ఇప్పుడు అనంతపూర తీసుకోండి ఆ అదే ఆంధ్రాలోనే ఎన్ని రకాలు కల్చర్స్ న్నా ఎన్ని రకాల ఆ ట్రెడిషన్స్ ఉన్నాయండి, ఇప్పుడు మనము ఆ ఈ కోస్టల్ ఆంధ్రాకు వస్త ఒక రకంగా ఉంటాయి పద్ధతులు రాయలసీమకి వస్తే ఒక రకంగా ఉంటాయి. వంటలు అంతే అక్కడ ఒక రకంగా ఉంటాయి ఇక్కడ ఎ రకంగా ఉంటాయి అంటే ప్రతి ప్లేస్ లో ఒక ఆ డిఫరెన్సీ ఉంటుంది, ఆ డిఫరెన్సీలో ఆ ఈ కస్టమ్స్ ట్రెడిషన్స్ అనేవి చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయండి, నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటా ఉంటే చానా బాగా అనిపిస్తుఉంటాయి, మీకండి మీకు ఇష్టమైన ఇట్లా తెలుసుకోవడం, ఉ
సౌత్ లోనే డిఫరెంట్ స్టేట్స్ లో నౌ కూల్
అ
ఒక్కడు ఓట అనమాట హలో